నెట్వర్క్ ప్రాబ్లం అండి ఇది
టామ్
అమ్మా ఇంకా ఏం చేసుర్రు ఏవైన స్టోరీస్ వచ్చా అండి మీకు
నాక్ కథలు చెప్పుడు రాదు
ఉమ్ తిట్టడం వచ్చా అండి
అయి గూడా రాదండి ఏం రాదు
అవునా
ఆ ఎప్పుడో అప్పుడు కొద్దిగా
మీర్ బా మాట్లాడతారని తెలిసింది
ఇవ్వన్ని అప్పుడప్పుడే ఏమన్నా గి నైన్టీ వేసినప్పుడు కొంచం పెగ్ ఎసినప్పు కొద్దిగా ఏదైనా మాటలోత్తయ్
అవునా
ఆ అణిముత్యాలు కొద్దిగా చెప్
ఆహా
అంతే అండి ఈ మధ్యలో తగ్ తుందే నండి మీకెందుకు
నిన్ కూడా నేర్చుకుంటానని
ఏం నేర్చుకుంటారండి ఆడోళ్ళకు దేవుడు ఇచ్చినండే నోరు ఆ నోరు మీకు పెద్దనైతది స్పీకర్లు కూడా అవసరం లేది బిపిఎస్ లో అవసరం లేదు బీజే అవసరం లేదు మీకు
ఆ
నోరుతోటి గెలిపిత్తరు
ఆ ఆ నేను ఒక స్టోరి చెప్పనా అండి మీకు
ఆ చెప్పండి ఏం పనిలేదు కాబట్టి నకు చెప్పండి
అనగనగా ఒక రాజు రాజుకు ఎ మంది పిల్లలట కొడుకులు అ
పిల్ల లా కొడుకుల ఏవలో ఓకల్ క్లారిటీ కొడుకులేనా
హుమ్ కొడుకులు వాళ్ళు ప పిల్లలే అంటారు కదాండి
ఫస్ట్ పిల్లలని తర్వాత కొడుకులు అంటే ఎట్లైతరండి
పిల్లలు కాస్తా కొడుకులే పెద్దోళ్ళైర్ అది కొడుకులంటార్
హుమ్ ఏదన్నా ఒకటి క్లారిటీ ఉండాలి కదండి
హుమ్ ఉండలే క్లారిటీ లేదు మాకు కొంచెం మైండ్ అప్సెట్ లో ఉన్నది
ఆ
అయితే ఏడుగురు కలిసి అడవికి ఎక్కఢీకో పొఇల్లట నల్లమళ్ళ అడవికి
ఆ
కాకులు దూరన్ కారడవి చమల్ ధూరన్ చి ట్టడివి పోయ్యి వీళ్లడికి పొఇలాట కానీ మరి వీళ్ళు అడవికి ఎట్లా పోయిర్రో చీమలు కాకుడా దూరంది మనుషులు ఎట్లా దూరిరో నాకు అర్ధం కాలేదండి
అళ్లా మీరే దూరాల కదా అని చెప్తారు మళ్ళీ మీరే ఇలా అది అంటరు
ఆ స్టోరి అట్టున్నదండి
ప్రశ్న మీరే జవాబు మీరే అంటే ఎట్ల చేప్పలండి
కాదు అది అహ కాకులు దూరని కారడివి చిమలు దూరని చ్ టడివి అంటరు కదా అగొ అవ్వే దూరనప్ ప్పుడు వీళ్ళేట్లా దూరుతారాని నాకు డౌట్ వచ్చింది
ఓ ఆ
అయితే ఇగ వీళ్ళు ఎట్నో ఉంట వాళ్ళు భయం కొద్ది దూరీలు దూరి వాళ్ళుకు అడవి లేం దొరకలేట్ది అని చేపలు కట్టడానికి పోయిర్రు
అ
అని జంతువులన్నీ దూరం వీళ్లను చూసి పారిపోయా ఇగా చేపలు అయితే నీళ్ళలు ఉంటాయి కానీ నీళ్ళలు కాళ్లు న్ చేతులు కడుక్కొని చేపలు పట్టుకుంటు ఉన్నారట
ఉ
ఎలా అదృష్టం కొద్ది ఏడుగు ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులకు ఏడు చాపలే దొరికినయట ఏడు చాపల్ ఏడు చేపలు ఇంకొక చిన్న చాపలు దొరికితే చిన్న చాప అక్కడనే ఎట్టా గడవంటే కట్టెలు ఉంటాయి అన్నే మండ పెట్టుకొని ఏడు చాపలు కొన్ని చాపలు కాల్చుకొని తిని ఏడు చేపలు పెద్ద పెద్ద చాపలను పట్టుకొని ఇంటికి వచ్చారట ఇంటికొచ్చి వచ్చినాక వాళ్ళది రాజగారు కొడుకులు అంటే స్లాబ్ మినిమం ఉంటుంది స్లాబ్ బంగ్లా
ఆ
ఆ బంగ్లా మీద మరి ఎట్లా ఆరబెట్రు ఏం కథ బంగ్లాను లేకపోతే కిందనో ఆరబెడితే ఏడు చేపలలో ఒక చాప ఎండ పారలేదట ఎండ లేదట
ఆ
ఆ చాప చాప ఎందుకు ఎండ లేదే మరి నా యొక్క షా నేనే ఏం చేసిన నాదే ఎండలే ఆ రాజు చేప చేప ఎందుకు ఎండలేదుంటే నాకేమో గడ్డివాము అడ్డొచ్చింది అన్నదట
ఆ
గడ్డివాము గడ్డివాము నువ్వెందుకు అడ్డొచ్చినావంటే నన్ను ఆవు మెయలే అన్నదట ఆవు ఆవు నువ్వు ఎందుకు మెయ్యలేదంటే గడ్డివామంటే నన్ను ఏ తోట వాళ్ళని తీసుకోవాలి నన్ను మేపడిదు అనాట తోటవాళ తోటవాళ నువ్వెందుకు ఆవు తోలుకపోలేదు అంటే ఆవు నాకు పాలు చేయలేదు నేను తోలుకపోలే అన్నది
ఆ
గడ్డి ఎందుకు పారిత్తది ఆ పాపం
అ
ఊ ఆ తోటమ్మల్ని రాజులు కట్టికడితే ఆ చేప ననే తిందాంమని అ గడ్డివాము అట్ట వచ్చింది అని చెప్పిన లేదు అందుకని నాకు ఆ చాపీ అని నేను అడుకొని తింటాను అది యట రాదు అదే తోట మాది
ఆ
చివరికి ఏమైందో ఏమో గని ఆ స్టోరీ అక్కడి దాకా పుల్ స్టాప్ అయ్యింది
అవున
ఇంకా మీకేమన్నా వచ్చాఅండి
ఏమండీ వినడం రాదండి
చెప్తారు మీ పిల్లలు చెప్పారా మీరు
ఏదో అప్పుడప్పుడు మా పిల్లని భయపడాలి పనుకోవాలని కథ అంత పిచ్చి పిచ్చిగా చెప్పుతావు కదా కథ
అట్లనే చెప్పుదాం అనుకున్న టైం పాస్ కు
గట్లాంటివి అండి నాకు రావండి
ఉ
మీ కాడ ఇప్పుడే తెల్లారిందా కోళ్లు పుడుతున్నాయా
కొంచెం లీడ్ కమ్మర్స్ ఇవి మధ్యాహ్నం పూట గుతాయి అందరు పడుకుంటాం ఉమ్ తెల్లర్ యట పుయ్యవ్
ఊ
ఇక ఏం జెస్తలెడ్ మీరు
ఏముంది అండి ఏం లేదు అండి
ఆ
ఏం లే
ఉమ్
ఆ మీరు అయిపోలేదా అండి ఇంకా మీది మరె
మాది ఇంక కాలేదండి ట్యా టైమ్ ఉన్నది ఫైవ్ మినిట్స్ దాకున్నది.
ఎంత ఉందండి?
ఫైవ్ మినిట్స్ ఉంది టైమ్ బద్ జేయరా కొంచం
ఊ
ఊ ఈ సంవత్సరం ప్లాన్స్ ఏంటండి మీవి.
పోయి మంచిగా హైదరాబాద్ పోవాలండి పన్ జేస్కోవాలి. ఆ కొద్దిగా ఆగుదాం. పొలం ఖర్చులకు సెట్ జేస్కోవాలండి ఉన్న బోర్ సెట్ జేస్కోవాల్ లేదు ఎప్పటికీ మా కొక్ కే ఏడుపు బాగుంటాయండి. నీకీ ఇల్లు గడతా, ఇల్లు గడతా అన్ అంటన్న ఏ యన్న ప్రయత్నం జేయాలండి.
ఆ
ఇల్లు కట్టాలని అంటది. ఎప్పటికీ కడ్తావా, కడ్తావా అన్నట్టు అడుగుతది.
కట్కోవాలిగా అండి మరి వర్షాకాలం వర్షాకాలం ఒత్తే ఇబ్బంది అయితదిగా పిల్లలున్నారు మళ్ళ బైటిక్ తిరుగు
మా ఇగ టీ టేక్ చెట్ ఒకటి ఉంటే కొట్టినామండి కొడుతే ఆ మండ అచ్చి నేరు గొచ్చి రేకుల మీద పడ్డది పలిగింది రేకు.
అయ్యో
మా ఆమె రోజు ఏ రోజు మంచి రోజు ఉన్నది లేనిది చూసుకోదు. చేయి చేయి అని పోయిన సంది ఆన్ లేత్తనే ఈ సమ్చరం దాకా ఏం పన్ లేకుండ అయిపేనా అండి
అవునా
ఆ ఆ ఏదన్న పన్ జేసేటప్పుడు ఆ రోజు మంచిగ్ ఉందా లేదా ల్యా అది ఏది ఆలోచించదు
కాదు ఆమె దంటే బ్రెయిన్ లేదు గావచ్చు, మీకేమైందండి మీకు జప్పాల్నా ఒకళ్ళు.
చెప్పాలా చెప్పాలా అన్ అంటే చేచే రోజు చెప్పలేదు. చెప్పిన రోజు దాటిపేయింది. అంతా జరగాల్సింది జరిగింది. అదంతా మారాలి మంచిగ ఉండ ఉమ్
తినే కాదండి అది టైం.
ఆమే అస్సలు చూడదండి ఆమే అసలే చూడదు.
ఉమ్ సూడదు అన్ టే మీరు మీరు క్రిస్టియన్ గనే ఉండే అప్పుడు అప్పుడు ఆమె క్యాలెండర్ చూసి ఈరోజు మంచి ఈ రోజ్ వాళ్ళు జేయడాని జుత్తరా అండి. ఆ మీరు దేవున్ని నమ్ముకొనప్పుడు దేవున్ని నమ్మకున్నబ్బుడు ఇయన్నీ మూడ నమ్మకాలు నమ్ముతరా. భూమి గుండ్రంగా తిరుగుతురు ఉంటది వాస్తులు జుత్తరా హు
ఆహా వాస్సుల్ చూతరా ఇంగా. మరి మీరు క్రిస్టియన్లు అంటర్రు. అదే వాస్తు గురించి మందెగ్గర బైబుల్లో గూడా ఉన్నది గాదండి.
లే వాస్తు
అదే వాస్తుల గురించి కూడా ఉన్నయిగా. బైబుల్ల
మేం మూఢ నమ్మకాలను నమ్మం. వెళ్ళాం. ప్రేర్ చేసుకోవడం బెటర్ గాదా. అని అప్పుడే ఉంటది.
మీరు చెప్పిన దానికే, నేన్ చెప్తన్న. పరిశుద్ధ స్థలం అంటరు, అ అపరిశుద్ధ స్థలం అంటరు. ఆ స్థలానికి అడ్డు తెర, ఈ దిక్కున ఇన్నీ ఇంత వెడల్పు, ఇంత పొడుగుతోటి. దానికి ఉన్న నాలుగు దిక్కులకు పెద్ద పెద్ద పరదాలు ఉంటాయి కదాండి. నాలుగు దిక్కులను ఎందుకు పెట్టిండ్ళ్ళు.
ఉమ్
ఆవ్
ప్చ్ అది కాదండి, ఆళ్లున్నప్పుడు నమ్మకంతో ఉన్నారు గాబట్టి. ఇయే ఆమ్మొద్దు అంటాన్న. ఇప్పుడుంటే బయటున్నాం గాబట్, బయటికు వచ్చేసిరు కాబట్టి, ఇప్పుడు ఉంటది. మీ మమ్మీ వాళ్ళంత పవిత్రం చేసే టోలే అనుమానం తోటి, మూఢనమ్మకాలతోన్, బతుకుత్ తే ఇంట్లో మనశాంతిగా తినగలుగుతారా అండి. మీరు? మనుషులు, మనుషులని నమ్మాలే జర నమ్మాలే వాళ్ళతో మంచిగా మాట్లాడుతంటేనే, లోకం మనుషులంట్ టే ఏంది లోకం గురించి ఏంది అనేది తెల్తది.
నా వోళ్ళని, నా భార్య క్ సంబంధించినోళ్ళని. అవసరానికి మేము కొన్ని డబ్బులు ఇచ్చినాం అండి వాళ్ళకు.
మాఅయ్యో మీరే ఇచ్చిడ్లాండి. లోకం మీద ఒక్కొక్కళ్ళు, బొచ్చడు డబ్బుల్ తీసుకొన్ నీ ఇంగ ఇయ్యారా. అయినోళ్ళతో మాటేందుకండి మీకు?
అయినోళ్లతోటి మాట్లే ఉన్నదండి. ఒకప్పుడు నేను ఇచ్చేటోన్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఇతే ఇప్పుడు, నేను తీసుకునేటోని అయిపోయినా.
కాదండి ఒకస ఒకనాడు మీ అమ్మమ్మ వాళ్ళు, మీ అన్న కూడా మీ అమ్మోలకి డబ్బులి చ్చి కొద్దిగా గొడవలయి. ఆ పైసలు ఇయ్య ఇయ్య నానంటే, మళ్ళ వాళ్ళతో గొడవ పెట్టుకని. నలభైవే లకు, తొంభై వేలు కట్టిచ్చిన అన్నారు గాదా.
మా అన్నది ఏమున్నాదండి. వాళ్ళు డాక్టర్ కాబట్టి
ఆహా సరే డాక్టర్ తోన్ వాళ్ళు అట్లే ఉన్నారు అండి. మాట్లాడకుంటనే, మాట్లాడుకుంటాలు ఇప్పుడు. వాళ్ళంటిక్ ఆళ్ళు అంత తిట్టి ళ్లేం మాట్లాడుకొని ఇంట్లోకి పోయి, వారింటికి ఊకె పదిసార్లు పోయి. తింటారు, తాగుతారు మీకేమయితాంది చెప్పండి. ఎప్పుడో టె మీరు కూడా మొఖం మార్చుకొని ఉంట్రు. ఎప్పుడో సారి మా
పోవలండి. ఇయోప్పుడు మత్తుంటాధండి. మా త్తయుంది. ఎప్పుడ్ నేను ఏమన్నా మాత్తకోతయ్
ఉమ్ కై కూయిక్ అంటే. మంచిగా మాట్లాడితే ఎవరికి ఏమనిపియదండ్ ఉత్తినే వాళ్ళను, ఉత్తనే అపార్థం చేసుకోడానికి మీరు ఏమన్న.
ఓ అయ్యా ఉత్తనే ఇగో పండగో అసలు అల బి వాళ్ళ బిడ్